లో మీకేమైనా పుణ్యక్షేత్రాలు ఇష్టమా అండి చాలా ఇష్టమండి. ఎప్పుడైనా వెళ్ళారా కాళేశ్వరం కాళేశ్వరం వెళ్ళ కాని పుట్టపర్తి వెళ్ళాను
పుట్టపర్తి అంటే ఇష్టమా
ఆ చాలా ఇష్టం అండి అక్కడ ఏమేమ్ ప్రదేశాలుంటాయి పుట్టపర్తి లో పుట్టపర్తి లో సత్య సాయి అ బాబా ధ్యానమందిరం
హ్మ్మ్
మ్ గణేష్ మందిరం ఊ ఇంకా ఇంకా ఇంకా చాలా ఉన్నాయి అక్కడ హనుమంతుని గుడి ఉంటది పైన పుట్ట మీద మ్ కాళాశాలలు ఉంటాయి అక్కడ హ్మ్మ్ అవన్నీ చాలా చా చూడాల్సిన ప్రదేశాలు బాగా ఉన్నాయండి అక్కడ
ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నారు పుట్టపర్తి
ఆ ఒక త్రీ ఫోర్ టైమ్స్
అవునా
ఊ మీకేమి ఇష్టం అండి
మాకు వేముల వాడ అంటే ఇష్టం అండి
వేళ్ళరా
చాలా సార్లు వెళ్ళాం వేములవాడ
ఏమేం ఉంటాయి అక్కడ వేములవాడ వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఇంకా భీమేశ్వరం ఆలయం ఉంటది ఉమ్ భీమేశ్వర ఆలయం చాలా బాగుంటది అక్కడ ఉమ్ మీకు వెళ్ళినప్పుడు అక్కడ ఎట్లా అనిపించింది ఏంటండి మీకు వెళ్ళినప్పుడు అక్కడ కలిగిన అనుభూతి ఏంటి చాలా బాగా అనిపిస్తుంది వేములవాడ ఉమ్ మా అమ్మ వాళ్ళు చిన్న అప్పటి నుండే వేములవాడ వెళ్తారండి ఉమ్ అప్పటి నుండి నాకు అలవాటు వేములవాడ వెళ్ళడం తిరుపతికి వెళ్లారా ఆ వేములవాళ్ళో స్నానం కూడా చేస్తాము ముందు వేములవాడ ముందు గుండెం ఉంటది కదా అందులో స్నానాలు చేస్తాం తిరుపతి కూడా ఉమ్ ఎన్నిసార్లు వెళ్ళారు
తిరుపతి త్రీ టైమ్స్ వేలాం
వెళ్ళాం ఎంఎం చూశారు ఈగ తిరుపతిలో కొండ పైన ఉండేవి ఆల్మోస్ట్ అన్ని చూసాం అక్కడ ఉమ్ మీరు ఎప్పుడనా వెళ్ళారా తిరుపతి ఆ వెళ్ళాం అండి
వెళ్ళారంండి
ఎళ్ళానండి నేను గూడా ఎళ్ళాను
మీరేమేంమేం చూశారు
అక్కడ అన్ని రకాల పైన ఉన్నాయి అన్ని అన్ని ప్రదేశాలు మంచిగా తిరిగి చూశాను ఉమ్ ఆ కిందికి వచ్చాక ఏదో ఆలయం అంటారంండి పురాతన ఆలయం శివుడిది అవునా చూశాను కింద శివుంది పురాతన ఆాలయం ఉందా అండి పద్మావతి అమ్మవారు ఉంటది కింద శివ శివాలయం శివుడు గాలిలో ఉంటది శివలింగం అవునా ఉ కాళేశ్వరం ఊ కాలేశ్వరం గాదు కాళహస్ తి శ్రీకాళహస్తి శ్రీ శ్రీకాళహస్తి ఇంకేమేమి చూసారండి అక్కడ ఊహు ఇంకేం తిరిగారు మీరేం పుణ్యక్షేత్రాలు చూశారు
ఇంగేమ్ మేము వేములవా
వేములవాడ బాసర ఉ ఎమేమి చూశారు అక్కడ పుట్టపర్ ర్తిలో
మీరు చూసినాయె మేము చూసినామ అండి
అవునా
ఆ గణేశ మందిర్ ఉంటది గాయత్రి మందిర్
త్రిమందిర్ ప్రశాంత్ ప్రశాంత్ నిలయంలో ఎట్లా ఉంటది ప్రశాంతి మందిర్ ఉ ఉ ఉ ఉమ్ సిస్టమాటిక్ గా ఎక్కడ లేని విధంగా మంచిగా ఉం స్వామి భజనలు అంటే గూడా నాకు చాలా ఇష్టం అండి అ లోకల్ లొ ఏమన్నా చేస్తారా మరి అంటే బజన్లు ఆ లోకల్లో కూడా మేము భోజనాలు చేస్తామండి ఇక్కడ మా మందిర్ లో ఇక్కడ ఉ అలాగ ఒకే ఆ నేను గూడ చేస్తానండి గురువారం గురువారం భజనలు చేస్ మేమక్కడ టెంపుల్లో ఉహు
ప్రతి గురువారం చేస్తారా ఉహు
అయితే గురువారం గురువారం భజన్న నడుస్తుంటుంది మాకు ఇంకా మీకు ఇంటిలో ఏమనా దేవులు ఉంటయా ఇంటిలో మామూలుగా ఉ టయి ఫోటోలు ఉంటాయి టయి దేవుళ్ళ ఫోటోలు పూజ చేస్తూ ఉంటారు ఎప్పుడైన చేస్తారా అ మీర్ పూజ నేను తక్కువ చేస్తానండి ఇంట్లో ఎప్పుడు చేయంత చాలా తక్కువ టెంపుల్కి వెళ్ళడం అంతే ఇంట్లో అన్నీ మావిడే చూసుకుంటది అవున
ఇంక మీకు ఏమేమి గుళ్ళు ఇష్టమండి
ఇంక అంటే నేను చూసిన అంటే ఇక్కడ చెపురాల కార్తీక్ మహారాజ్ అది కూడ ఒక పుణ్యక్షేత్రమే మహారాష్ట్రలో ఉంటది
మరాష్ట్ర లో
ఆ తెలంగాణ నుంచి ఇటూ సిర్ప ోంకిని హనుమాన్ మందిర్ దగ్గర నుంచి అట్ల వెళ్తే గోదావరి దాటితే మహారాష్ట్రలో వస్తే మహారాష్ట్ర బార్డర్ లో చెప్రాల ఊరు పేరు అక్కడ కార్తీక్ మహారాజ్ వెళ్తేనే హనుమాన్ గుడి ఉంటుంది అక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫారెస్ట్లో ఉంటుంది చాలా బాగుంటాది ఇక్కడ చాలా వైభవంగా జాతాలు కూడా జరుగుత అప్పుడప్పుడు
ఊహు
చాల బాగ విశ్కలది
ఎన్నిసార్లు వెళ్లారండి
నేను ఒక టూ త్రీ టైమ్స్ చూసొచ్చాను
వెళ్ళినప్పుడు ఏమన్నా తిన్డానికి తీసుకెళ్తార
తిన్డానికి ఇక్కన్నే రెడీ చేసుక్ తిసుకుని వెళ్ళడం లేకుంటే అక్కడ కూడా వంట వంట చేసుకొని తినవచ్చును
ఏ ఏమేమి రెడీ చేసుకొని వెళ్తారు మీరు
తినడానికి చూడలంటే అటుకులు బోజనం చుసుకొని అట్లా వంట కూడ చేసుకొని వెళ్ళవచ్చు పులిహోరా చేసుకొని హ్మ్మ్. అక్కడ తీస్కెలొస్తే, నోట్స్ మంచిగా రాయ్. ఉహూ, మంచఫ్. ప్రశాంత వాతావరణం ఉంటాది. అవునా? బాగుంటది. చాలా. ఉహూ, లేదండి. ఫ్రెండ్స్‌తోన్ వెళ్తరా? ఫ్యామిలీతోన్ వెళ్తరా? ఆ, ఫ్రెండ్స్ తోట. ఎ వెళ్తము, ఎక్కువగా ఫ్యామిలీ తోటి చాలా తక్కువ. ఒసారి వెళ్లము. ఉహూ. ట్లా, ఒక్క సారి పిల్లలందరినీ తీసుకని వెళ్లను. ఉహూ.
ఇంకా, ఏం క్షేత్రాలు ఇష్టం అండి పుణ్యక్షేత్రాలు?
పుణ్యక్షేత్రాలంటే కొమ్మర వెళ్లి మల్ల అన్నా. కుమర వెళ్లి. ఎప్పుడన్నా వెళరా? అ వెళ్లమండి. హ్మ్మ్.
కొమరవెల్లులు ఏమేం జేస్తారండు?
కొమరవెల్లులో.
ఏమేం జేస్తరు అక్కడ?
కొమరవెల్లిలో, పట్నాలు ఏస్తారు. పట్నాలు ఏస్తారా? ఆ కొమరవెల్లి ప్రత్యేకత పట్నాలు. ఒగు పట్నాలు. ఉహుమ్. చాలా గ్రాండ్‌గా జేస్తరు. సంక్రాంతికి పెద్ద పట్నం అని జెప్పేసి, చాలా పెద్ద. పెద్ద గ్రాండ్ గా జేస్తరు. పోయిన వాళ్ళు కూడా, ప్రతి ఒక్క. ఒకరు, వాళ్ల పేరు మీద పట్నం వేస్తారు. బోనాలు పోస్తారు. బోనం పోసి. దేవునికి సమర్పిస్తారు.
ఉహుమ్.
చాలా బాగుంటది అక్కడ.
హ్మ్మ్.
కొమరవెల్లిలో. ఉహు.
అంటే బోనం చేస్తానంటారు కదా? బోనం ఎలా వండుతారో చెప్తారా ఒకసారి?
బియ్యము, పాలు, బెల్లము కలిపి. పి ఆ వంట చేస్తారు వంట వంటన చేస్తారు వడ్డించి దేవునికి సమర్పణ చేసి ప్రసాదంగా తింటారు అందరు
ఉ మీరు ఎప్పుడనా వండారండీ మరి
లేదండి మా ఆవిడ చేస్తుంది ఇప్పుడు వండలే బోనం నేను బోనం వండుంటే మా ఇంట్లో మల్లన్న దేవుని చేసుకుంటాము సంవత్సరానికి ఒకసారి బోనాలు వస్ తం అప్పుడు మాత్రం నేనే వండు తను
మీరే వండుతరు
మా ఇంటి దగ్గర ఇంట్లో మల్లన్న దేవునికి పట్నాలు వేసుకున్నాం రుబ్బా బోనాలు పోసుకుంటాం మేము అప్పుడు నేనే వండు తను
అవునా
ఇంటి దగ్గర మామలు అన్న దేవునికి మంచి బంతి పూలు తీసుకొచ్చి బాగా తీసుకొచ్చి తోరణాలు గుచ్చి దండల అలంకరణ చేసి బోనాలు వండి మంచిగా అలంకరణ చేసి దవుడు నీకీ బెటే కట్టేసి పూజ చేసి అప్పుడు ప్రసాదంగా దేవుని సమర్పణ అయాకం మేము ఎప్పుడు తింటాము అలా అది ప్రత్యేకతగా అది ప్రతి సంవత్సరం ను ఇ బోనాలంటే బెల్లం వేసి పాషన్ లాగా వండడం బెల్లం పాలు ఇంకా ఏం వంటకాలు తీయార కారలు చేస్తారు దేవుని కోసం ఆ రజ అన్ని రకాల కూరగాయలు కలిపి మొత్తం నూనెలో ఉడికించి బనం రెస్ సంభవనుం అన్ని రకాలు ఉంటాయి ఇంకా దేవునికి గుమ్మడికాయ గుమ్మడికాయ కూడా గుమ్మడి కొట్టి ఉడకబెట్టి దేవునికి సమర్పిస్తారు ఆ రోజు హ అవన్నీ ఉంటాయండి పియటప్పాలన్నారు కదా అది ఎట్లా చేస్తారు చెప్పగలుగుతారండి గోధామ పండి నీళ్ళు వేడి చేసుకకుని ఫస్ట్ కొ బ గోదమ పపిండుని బెల్లం కరిగించి గోధుమ పిడి కల్పి చెప్పి మంచిగా తీసుకేసి చిన్న చిన్నగా గ్యారేజ్ చేస్తంది
ఆహా
అలా నిష్టగా ఉండే రజు మొత్తం వస్తనండి
నిష్టగా అంటే చెప్తారా నిష్టగా అంటే ఎట్లు ఉంటారా
ఇష్టకంటే ఆ రజు ఏం తినం కాకుండా ఒక పొద్దు ఫాస్టింగ్ లో ఉండి ఫాస్టింగ్ ఆ మూతకి కూడా మూతి మాట్లాడితే తుంపిలు పడతాయ అని చెప్పి మూతి కూడా గు అడగట్టుకుంటాం మంచిగా ఉహు అంటే బా వా చేయ్యంగా వంట చేయంగా ఏంటంటే తుంపిలు పడొద్దు ఎవరనా మాట్లాడితే అందరి కోసం మూతి గుడ్డ గుడ్డ కట్టుకని నిష్టగా చేస్తామని అవునాండి ఉ ఎవరుండా లేకుండా అలా చేస్తాను
ఓకే అండి మరి
ఆ ఓకే అండి బా ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి